హాయ్ హాయ్ హా బావున్నాం మీరు రూ బావున్నారా
ఆ బావున్నానండి ఆ హలో
ఆ చెప్పండి ఏం చేస్తున్నారు ఏం లేదు జస్ట్ కు అన్న మెట్ల ఆ ఆ
వంట చేస్తారు మీరు
లేదు ఇంకా అప్పుడు చేస్తుంది మమ్మీ
ఆ
గోబి
గోబీ కరీనా
హా
మీకు ఫేవరెట్ఆ గోబీ కర్రీ
లేదు లేదు నాకు కాకరకాయ ఫ్రై ఉంది నేను అదే తింటా
అవునండి గో తినరా మీరు
హలో లేదు లేదు తిన నచ్చది లేదు తినను నచ్చది నాకు ఉమ్ ఇంకా ఏం చేస్తున్నారు
నేను ఏం లేదండీ నేను ఇప్పుడే వంట చేశాను ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను ఇప్పటివరకు
అవును ఓకేఓకే స్పెషలా
ఈరోజు స్పెషల్ మండే ఈవినింగ్ స్పెషల్ ఉ
అవునా
చేసి ఇంకా ఫోన్ చేజ్ ద్దామని ఆ అయిపోయింది ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను ఇమ్ ఇంకా రంజాన్ ఫెస్టివల్ కదా అయిపోయింద మీ షాప్ పి
లేదు ఇంకా కాలేదు చేయాలని
ఉహూ పాస్టింగ్ నడుస్తున్నయ
ఆ ఇకా పాస్టింగ్స్ అయితే నడుస్తలేవు కానీ ఫాస్టింగ్ మా అక్యం అది ఫాస్టింగ్ లెక్కనే ఈవినింగ్ ఇఫ్తారి చేస్తాను
పాస్ట్ంగ్ కూడాట్లేదు కాని మాత్రం ఇఫ్తార్ మాత్రం చేస్తున్నారు.
ఆహా
ఓకే ఓకే గుడ్ ఇంట్లో మీ మదర్ వాళ్ళు ఉంటారా
మా మదర్ ఉంటుంది ఫాస్టింగ్స్ అన్ని
ఓకే ఓకే ఏం చేశారు ఈరోజు ఇఫ్తారీలో
యోమ్ ఇఫ్తారిలో అది బబ్బుల్ చేసింది మమ్మీ బబ్బుల్ ఫ్రై చేసింది చన్నగ
ఓకే
ఇంకా తర్బూస్ సమోసా
ఓకే
ఇట్లా బయట నుంచిగా ఉ మచ్ వచ్చినయి మా ఫ్రెండ్ వాళ్ళు పంపించిండ్ర మా అత్తమ్మ పంపించింది పక్కన ఊమ్ అదే
మీరు కూడా ఇస్తారా మరి వాళ్ళకి ఇఫ్తారి
హా ఇంట్లో మమ్మీ నిన్న అది దానికి ఏమంటరు బెల్లం బెల్లం మే బజ్జీలు చేసి పంపించింద అయితే ఆ ఇగ అప్పుడప్పుడు ఏదైనా ఒకటి పంపిస్తాం ఇంట్లోనే చేసి
ఆహా
హూ ఉ
షాపింగ్ చేయలేదా
ఇంకా చెయ్యలేదు మీరు చేసారా
ఇంకా లేదండి మాది ఇప్పుడు అవ్వలేదు షాపింగ్ ఇంకా టూ డేస్ తర్వాత
ఉహు ఇంకా మీరేమేమి చేస్తారు మళ్ళా రంజాన్ పండుగ నడుస్తుంది కదా స్పెషల్ డైలీ ఇఫ్తాయిలో
స్పెషల్ ఇఫ్తారీలో సేమ్ భజ్జ్యా తరబూజ్ ఆ ఖజూరు ఇవి వస్తాయి మాకు అంటే ముస్లిమ్స్ దగ్గర ఎవరు లేరు కాబట్టి మాకు ఇఫ్తారీ అం అత్తగా రాదు ఎవ్వరివ్వరు
వునా
కాబట్టి ఇక మేము కూడా ఎవ్వరికి ఇవ్వం. ఇంట్లోనే మేమే ప్రిపేర్ చేసుకుంటాం. మేమే తింటాం. ఎప్పుడైనా మా బాబు తీసుకెళ్ళాలినుకంటే మస్జిద్ కి తీసుకెళ్తాడు.
ఆహా
అ
ఇంకా మరి వంట అయిపోయిందా
ఆ వంట అయిపోంది ఇప్పుడు టీవీ చూద్దామని అనుకుంట్ టున్నాం సీరియల్స్ ఏమ్ అన్నా టీవీలో వస్తాయి కదా ఈరోజు ఏంట అంటే సండే రోజు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ ఉండవు కదా
అవును
ఓ సరే అని ఏ డ్రస్ చూద్దాం అనుకుంటే మా బాబు లేదు నేను చదువుకుంటాను మీరు వేరే రూమ్ లో అక్కళే అండి అంటే
సరే అండి నేను ఇటుొచ్చి కాల్స్లో మాట్లాడుతా
ఓకే ఓకే ఇంకా మరి ఈరోజు తొందరగా వండింది డైలీ ఇదే టైమ్
డైలీ ఇదే టైం తొందరనే తింటాం మేము సెవెన్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు తింటామ్ టెన్ కల్లా పడుకుంటామ్
అవునా
మళ్ళీ మార్నింగ్ తొందర్ నే సిక్స్ అ సిక్స్ కలా ఎప్పుడు మార్నింగే ఏ లేస్తాం ఎందుకంటే మా హస్బెండ్ పొద్దున్నే డ్యూటీకి ఎళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి రేపు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి
అవును
హ్మ్
ఉహ్మ్ ఇకా
ఇంకా ఇంకా ఏంటి ఇంకా చెప్పండి మీ ఊళ్లో ఎలక్షన్స్ ఎలా జరిగాయి
హ బాగా జరిగాయి మీ ఎక్కడా లేదు మాకు లేదు నేను చేయించుకోలేదు ఇంకా చేయించుకోవాల అండి
ఎవరు మీ మమ్మీ వాళ్ళు వేస్తారా ఓటు
హా మమ్మీ డాడీ ఇద్దరేశారు
అవునా
హ్మ్
ఓటుకో మరి డబ్బులు ఇచ్చిండ్రా
హ ఎక్కువ ఇవ్వరు ఇవ్వలేదు ఇక్కడ ఒక్కరే ఇచ్చారు హ్మ్ ఒక్కరే ఇచ్చారు
హ్మ్
అంది కూడా ఇక మా మమ్మీకే వచ్
హ్మ్ అదే
మా సైడ్ కూడా అయినాయ అండి ఎలక్షన్స్ చాలా పోటాపోటీగా జరిగినాయి మాకు మా సైడ్ ఏంటంటే మా మా హస్బెండు వాళ్ళ ఫ్రెండును నిల్చు ఉన్నాడు ఎలక్షన్ లో తనకి సపోర్ట్ చేసినందువలన మాకు డబ్బులు ఇంత మేము చేసు కోలేదు అతనికి బాగా సపోర్ట్ చేసినాం మేమ్
ఓ అయితే ఎట్ల సపోర్ట్ చేస్తే ఇయ్యరా ఏంటిద్ది
ఇవ్వరు ఇగ ఎందుకు తీసుకోవాలి
ఇవ్వాల్సిందే ఎట్ల అయినా ఓటు తనకే ఏస్తారనే గ్యారెంటీ ఏం లేదు కదా
హలో
ఆ హలో హలో
హలో
హలో చెప్పండి చెప్పండి
ఆ అలా తీసుకోలేద డబ్బులు ఒకటి ఇంకా ఐరా మా అన్నయ్య చెప్యారో మేము ఎవరినైతే నిల్చబెట్టినమో వాళ్లు గెలువ లేదు ఓడిపోయిండ్రు
అయ్యో
ఆ వేరే పార్టీ గెలిచింది
ఓకే ఓకే
చాలా డిసంపార్ట్ అయిపోయమన్నట్టు మేము మేము అనుకున్న పార్టీ రాలేదు అని
అవునా అవును ఉంటుంది సే ముంచే దేకదా అంటే
ఇంకా ఉమ్ మీకు తెలుగు ఫెస్టివల్స్ గురించి తెలుసా
ఆ ఉగాది ఆ చెప్పండి చెప్పండి ఉగాది వస్తుంది కదా ఆ
తెలుసావుగాది గురించి ఏమైనా మీకు
అహా ఇక
కాదిక తమోనే
అంత అైందా ఏం తెలియదు కానీ అది చేస్తారు కదా వాళ్ళు
అవుతాది లే కావాలికితేవో రా కాబట్టి ఓకే ఉగాది గురించి ఏం తెలుసు మీకు
ఇంక వాళ్ళు చేస్తరు కదా వంటలు అవి దనికేమో అందుకే
అఓహ
నేను చెప్తాను చూడండి ఉగాది గురించి ఉగాది అంటే ఉగాది పచ్చడి చేస్తారు కదా ఐదు రుచులతోటి దాంట్లో ఏమిఉంటది ఉమ్ తీపి గురించి బెల్లం ఆమ్ ఇకా నిమ్మకాయ
ఎక్కువ అంటే నాకు అది పురన్ పావు చేస్తరు కదా
అవునావును
ఉహూ అది ఇష్టమ్ మాపక్క వాళ్ళు పంపిస్తారు ఆ
అవునా తెలుసా అది ఎలా చేస్తారో
ఆ తెలుసు అంటే మా టైప్ మా టైప్ చేసిది తెలిసి ఇగ వాళ్ళు ఎట్లా చేస్తారు అవి తెలియదు గానీ ఆ మేమైతే పప్పుని ఉడకపోసి దాంట్లో బెల్లం ఇంక చేక్కర వేసి రొట్టెలికా రొట్టె చేసి దానిపైన పప్పు వేసి ఇంకొక రొట్టె పైన వేస్ సి చేస్తాం అక్క తెలుసుమా మల్ వాళ్ళయితే సింగిల్ ఆ రొట్టిట్లో ట్టదు అది వాళ్ళు అట్లా చేస్తారు అది ఎట్లా చేస్తారు ఇక
ఎవరెవరు స్పెషాలిటీ వాళ్ళకి
హా
కొంతమంది ఒకేలా చేస్తారు ఆ బాగుంటది
ఆ
ఉ ఇంకా ఉగాది పచ్చడి ఎప్పుడైనా తగిన్రా మీరు వాళ్లు ఇస్తారా మీకు ఉగాది పచ్చడి
ఆహా అది బేల్లంతో చేస్తారు కదా
అవును బెల్లం కొంచెం పులుపు అంటే వీరు మామిడికాయ ముక్కలు కానీయ అండి వేపు ప పూత చింతపండు అన్నీ షెడ్ రుచులు ప అంటే ఐదు రుచులు కలిపి ఏస్తారు కదా కాబ ట్టి అది ఉగాదికి స్పెషల్ అన్నట్టు ఎందుకంటే హిందూస్ కిది కొత్త న్యూయర్ కదా వాళ్ళది ఆ న్యూయారు వాళ్ళ ఫ్యా లైఫ్ మొత్తము అంటే కష్టాలు సుఖాలు సంతోషాలు అన్ని ఉండాలి ఐదు రుచులతో కూడి ఉండాలి అన్నట్టు ఫీలింగ్ గ వాళ్ళు ఈ పచ్చడి చేసుకుంటారు ఓకేనా
హా
ఓకే